అ
హలో అక్క
ఆ వినబడుతుంది
ఉ మీరు ట్రావెలింగ్ చేస్తారా అక్క ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
ఊ
మీరు ట్రావెలింగ్ చేస్తారా అంటే ట్రిప్స్ కి వెళ్ళడం గానీ అంటే వెళ్ళ లేదా ఇప్పటి వరకు ట్రిప్స్కి
ఆ ఇప్పడు వరకు ఎక్కడికి వెళ్ళలేరా అంటే నాకు కొంచెం వామిటింగ్స్ అయితే ట్రావెలింగ్ చేస్తే
ఆ
ఇగ అ దాంట్లో పోవాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు
ఊహు ఉహు
అ ట్రైన్ ఓకే కారు అట్లా అయితే వమిటింగ్ ఇది కారు బస్సు ఏసీ బస్ అంటే ఏసీ బస్ అయితే అట్లా ఐతది తిప్పినట్టుగా
ఉహు అంటే మీకు ఏసీ ప్రాబ్లం ఏసీనే పడదు అంతే
అవును కార్ లో కూడా కార్ లో కూర్చుంటే ఏసి ఆఫ్ చేయాలి విండో ఓపెన్ చేయాలి ఊ
తిరుపతికి వెళ్ళాం లాస్ట్ ఇయర్ అప్పుడే ఆ టెంపుల్స్ కి వెళ్తాం లాస్ట్ ఇయర్ తిరుపతికి వెళ్ళినాం
మన కది ట్రిప్స్ అసలు హిన్ మీ తెలుగు వాళ్ళకంటే కదా ఊ
అప్పుడు వెళ్ళినప్పుడు ఇంకా చాలా ఫేవరెట్ అంటే అంటే ఇట అట్లా టెంపుల్స్ లల్లా
టెంపుల్స్ లో అయినా లేదంటే ట్రిప్స్ కి వెళ్ళడానికి గానీ ఇక్కడే కాకపోయినా మనాలి కాశ్మీర్ అట్లా స్విట్జర్లాండ్ ఉంటాయి కదా అలా
ఉహు అట్లా అంటే ఏమనుకున్నా గోవ వెళ్ళలనుకొ అని ఉండే
ఆ ఏవర్ ఆ మీరే ట్రైన్ లోనా ట్రైన్ లో అంటే గోవాకి వెళ్ళలేరు వెళ్తే బస్ర్ ఆర్ ఫ్లైట్
ఆ అట్ల ఆ
బస్సు మీకు పడదు
ఊ
ఊ మరి ఎట్లా మరి ఇక్కడికడికి ఆర్డినరీ బస్ ఎక్స్ప్రెస్ బస్
ఆ అవే ఆ ఆర్డినరీ బస్ ఓకే కాకపోతే ఏస్ ఆ బస్సు పడుతది గానీ నేన అంతా ఎక్కువ అయితదేమో అన్న ఫీలింగ్ వస్ స్తుంది నాకు జర్నీ చేయకముందే
మనం అట్లా ఫీల్ మనం అట్లా ఫీల్ అయితే అది వస్ స్థనే ఉంటంది అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అవ్వద్దు ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఫ్రీ బస్ కదా అసలు ఎక్కడ చూసినా గర్ల్సే అసలు లేడీసే ఉన్నారు ఆ బాయ్ జెంట్స్ ఏమో పాపం వాళ్ళు టికెట్ తీసుకొని
నిల్చవాల్సి వస్తుంది ఇది ఇవేవి ఏసీ బస్సులు ఉంటాయి కదా గ్రీన్ కలర్ వి అందు అందులో వాళ్ళు పైన కూర్చుంటారు కదా అబ్బాయిలు వాళ్ళు వాళ్ళైతే మాట్లాడలేదంటున్నారు. నేను మా ఆయనతో పాటు పైన కూర్చున్న వాళ్ళ అంటూండ్రు. పైన కూడా మీరే కూర్చుంటే మేము ఎక్కడ కూర్చోవాలి అని అంటారు.
దాంట్లో అయితే మనం టికెటే కా తీసుకునేది.
ఆ అంటే ఫ్రీయరా గ్రీన్ గ్రీన్ కలర్ కొన్ని కొన్నేమో ఫ్రీ అని బెడుతుండ్రు ఆ అయితే తెల్సా అవి అంటే ఎలెక్ట్రికా మ్
బిగ్ బస్ కానీ దాంట్లో ఉండదు కదా?
దాంట్లో కొన్ని ఉన్నాయి అంటే ముందు ముందు అది వెడుతుండ్రు ఆది అంటే
హైదరాబాద్ లోనా
ఆ హైదరాబాద్ లోనే
ఆ అదే హైదరాబాద్ లోన ఎక్కడ ఉంటాయి ఇంకా
ఆ అవి కూడా కొన్నే మనం చూసుకోనే ఎక్కాలి అవి కూడా కొన్నిమో ఫ్రీ కాలే కొన్నిమో ఫ్రీ అంట అందులో కూడా ఏంటి ఏసీ, నాన్ ఏసీ ఉంటుదంట. ఆహా
అంటే ఏసీ ఉన్న దానికి టికెట్ ఏసీ లేని దానికి ఫ్రీ అట
మ్ హు కానీ అసలు ఆ చెప్పాలంటే ఈ ఫ్రీ టికెట్ అమ్మో అసలే ఏందో ఏమో అనిపిస్తుంది. కదా అసలు ఫుల్ రష్
మ్
మ్
ఊర్లో ఉన్న వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు కానీ, సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువ యూజ్ చేయరు.
అవును
ఊర్లో ఉన్న వాళ్ళంటే వాళ్ళు ఏంటి జస్ట్ ఎక్కడికైనా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు కానీ అప్పుడు మాత్రమే యూజ్ చేసుకుంటారు.
మ్
కాలేజ్ స్టూడెంట్స్ కానీ
అసలు వాళ్ళకి అవునవును. మేము కాలేజీ కి స్కూల్ కి వెళ్ళినప్పుడుయితే ఆ ఫ్రీ బస్ అది బస్ పాస్ అప్లై చేసుకోవాల్సి ఉండే.
ఆ అవునది అద ఇప్పుడైతే ఓన్లీ బాయస్ కే యూజ్ అవుతుంది బస్ పాస్.
మ్
ఎలా అయినా నెక్స్ట్ ఇయర్ వరకే, ఇంక టూ ఇయర్స్ అంతే.
ఆ అంతే తర్వాతే చేంజ్ చేస్తారేమన్నా.
ఆ ఏదైనా అసలు ఫ్రీ బస్ ఉంది కదా అనేసి ఎలా వడితే అట్లా తిరుగుతున్నారు అసలు ఉ ట్రిప్స్కి టెంపుల్స్కి హనీ ఉహ్ కానీ అది ఎట్లయినా మనకి కొంతమంన్ ఆ ఈయనే ఎట్లయినా ఆ వాడు మన దగ్గర నుంచే గా తీసుకునేది.
అవును
ఆ అదే మన అందరు ఏమనుకుంట్రూ అంటే ఫ్రీ ఫ్రీ అని ఏళ్ళిపోతారు కానీ. జీ ఏస్ టీ అనేసి అది ఇది అనేసి.
ఊర్లలలో అయితే ఇబ్బుడు. ఆగొ లేడీస్ కనపడితే అసలు బసే ఆపడు బసు ఫుల్ గుంటే.
ఓ అవును అస్సలే ఆప్పడు లేసి ఇంకా ఏసి ఈ బసులలో గూడా ఆ చాలా రష్ ఉంటే ఆపర్ అసలు. కొన్ని వాట్లలో రష్ లేకపోయినా కూడా ఆపరు ఇట్లా లోప వెల్ బసెస్ ఉంటాయి కదా హలో
ఆ వినిపిస్తుందిరా
ఆ లోకల్ బస్సెస్ ఉంటాయి కదా అక్క
అవును
దాంట్లో అసలు రష్ లేకపోయినా కూడా ఆపరు లేడీస్ విరుసే కానీ వాళ్ళగ్ గూడా ఏదో ఒకటి అర్జెంట్ వర్క్. కుంటది గదా అందరూ ఓ అందరూ టైం పాస్ కోసం ఏం వెళ్లరు కదా సం వర్క్స్ ఉంటాయ్.
ఏ పన్ లేనోళ్ళు తిరగాలని ఇంట్రెస్ట్ ఉన్నళ్ళు వెళ్తారు.
ఉహ్ హుహ్
మీరు ఏళ్తారారా టెంపుల్స్కి అట్లా తిరుపతి ఆర్ వేములవాడ అట్లా.
ఆ వెళ్తాం రీసెంట్ గానే వేములవాడ ప్లేస్. కొండగట్కి ఏళ్లినం.
ఉహుహ్ వేములవాడకి వెల్ కి కొండగట్ కంపల్సరి వెళ్తారు.
హుమ్మ్ అవునవును
దగ్గరేనా మీకు
ఆ దగ్గరేడా చా దూరమే ఉంటది ఇంకా
ఉహుహ్
సిక్స్ అవర్స్ టైమ్ వడ్తది. ఉ తువావేసి అదేది సిక్స్ ఆ అవును.
ఉహుహ్
లాంగే ఉంటది మాకు ఇక్క నుంచి హు మా హాస్టల్ నుంచి అయితే టూ అవర్స్ త్రీ అవర్స్ వడుతది అంతే.
ఉహుహు్
అయో
ఫ్రెండ్స్ తోట్ అట్లా ఏళ్తారా టెంపుల్ కి.
ఉమ్మ్ దగ్గరలో ఉన్నా ఇగ టెంపుల్స్‌ కేళ్తాం
మ్మ్ఉహ్మ్ టైం పాస్
అ ఇగ టైం పాస్ అనేం కాదు గాని ప్లేస్ ఇంకా యాదగిరి గుట్టకి స్వర్ణ గిరికి ఎళ్ళాం ఒకసారి అది ఎప్పుడో వన్ ఇయర్ అవుతుంది ఉమ్మ్
నాది వన్ అవర్ అ
అది కూడా అంతే టూ అండ్ హఫ్ టూ అండ్ హఫ్ అవర్స్ పడుతది
మ్మ్ఉహ్మ్
ఉమ్మ్
వెళ్ళాలంటే అది లోపలికుంటే ఎట్లేల్లిండ్రు ట్రైనా బస్సా
ఆ వెళ్ళేటప్పుడు ట్రైన్ వచ్చేటప్పుడు బస్సు రిటర్న్ వచ్చేట
ఉమ్మ్ అంటే ఆ టెంపుల్ దగ్గర నుండి ఉమ్ ఆ టెంపుల్ కింద వరకు బస్సు ఉంటది కదా ఫ్రీ బస్సు
ఆహా టెంపుల్‌కి బస్ మనం చార్జ్ థర్ టి రూపీస్ ఏమో
మ్మ్ఉహ్మ్
ఉమ్మ్
పైకెళ్లడానికి
భువనగిరికి భువనగిరి బస్ స్టాండ్ నుంచి బస్ ఉంటది థర్టీ రూపీస్
ఆహా
యాదగిరి గుట్టకి కూడా అంతే థర్టీ రుపీస్
మ్మ్ఉహ్మ్
ఇగ ఎట్లయినా వెళ్ళి
ఉమ్మ్ ఈవినింగ్ అయిందా వచ్చే సరికి
అక్కడ నుంచి అక్కడికి ఎట్లయినా ఫ్రీగానే వెళ్తున్నాంగా అక్కడ కానీ టెంపుల్స్‌లో కూడా ఈ మధ్య కొబ్బరికాయలు కొట్టడానికి ఒక్క కొబ్బరికాయకి టెన్ రూపీస్ అట్లా తీసుకుంటున్నారు అయిన మ నం కొట్టాలి కాని వాళ్ళు కొడుతున్నారు ఆ
కూడా లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయరో టూ ఇయర్స్ అయితుంది ఆ మేము కూడా వన్ ఇయర్ టూ ఇయర్ వన్ అండ్ ఆఫ్ ఇయర్
ఒక్క టెంపుల్‌ని చూసి మిగతా అన్ని టెంపుల్స్ అలానే చేస్తున్నాయ్
అవునవును అది తీసుకుండు ఎందుకు అనిపిస్తది నాకైతే
ఇంతకు ముందు వేములవాడ కొండగట్టుకు ఎళ్ళినప్పుడు మనమే కొట్టుకునే వాళ్ళం కదా ఇప్పుడు అలా లేదు మనం టెన్ రూపీస్ ఇస్తే వాళ్ళు కొడ్టి ఇస్తారంట అట్లుంది సిస్టమ్ ఇప్పుడు ఆ మళ్ళీ భద్రకాళి ఇంకా థౌసండ్ పిల్లర్లో కూడా అంతే ఉంది ఎక్కడ చూసినా అలానే ఉంది అసలు
ఉమ్మ్
ఓకే అక్కా
ఆ ఓకేరా
అ